అ హలో నమస్కారం
హాట్ స్పాట్ అండి
అవునా
హ్మ్
వస్తది
లేదు అండి
వస్తదండి
స్లో ఉంది అండీ అది వెళ్లిపోతుంది కిందికస్తుంది
అవునా
ఏం జేస్తున్నరండి
ఏం లేదు కూచొని ఉన్
తిన్నర అండి
ఆ
తిన్నరా
అవును తిన్న
ఏం తిన్నరండి
తిన్లే తిన్లే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసానిప్పుడేం ఏం తిన్లే
ఏం బ్రేక్ఫాస్ట్ అండి
దోష తిన్న
ఉమ్ హు మా మమ్మీ ఏం చేసింది తెలుసా అండి
అహావు
హలో
బోలో
అది ఆ అన్నంముంటది కదాండి మనం వండిన అన్నం నైట్ ది
అయితే ఆమె ఏం జెష్ ఉమ్
నాకి వత్తాన్ది
హలో
ఆ
చెప్పండి గదా ఏమైతుంది
లేదండి నా వాయస్ నాకే రివర్స్ గొస్తుంది అయితే
అవునా
అయితే మా మమ్మీ అన్నం వండింది అ అంటే నైట్ అన్నం ఉండే ఆ అన్నంకే మిక్స్ చేసింది దానికి దానికి మిక్సీ పట్టి దాంట్లో అది ఏస్తం కదా నూనెలో అయితే మొత్ మొత్తం ఇట్లా పోయినయి అంటే సరిగ్గ రాలేదు మొత్తం అది నుంచి బ్రేక్ అయినాయి ఎట్లా మొత్తం దోషాలు లెక్క అయిపోయినాయి అయితే మా మమ్మీ ఎం దోశ లెక్క దాంట్లో అది ఆశీర్వాద్ పిండి ఉంటాయి కదా గోధుమ పిండి ఆ పిండి
ఆ
ఆ పిండి వేస్తే ఏమైంది అని అంటే అది ప్యాన్ మీద వేసింది ప్యాన్ మీద అయితే అది మో తం అసలు తినేదానికే రాలేదు
ఉ
పాపం మ మమ్మీ అనుకున్నా యూట్యూబ్ లో ఒక ఆ వీడియో చూసిందట జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ ని అది ఎస్తే మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అని పోనుకులు
అవున
ఇంక ఏముందండి మీరు సైలెంట్ గా ఉన్నారు
లేద
ఆహ మా సైడ్ ఒక గుజరాత్ ఫ్యాషన్ అని ఉంటది దాంట్లో ధమాక సేల్ ఉండేది తెలుసా అండి
అవునవును
సండే ఆపోయి టాప్స్ ఇంకా మా అక్క వాళ్ళతోనే వెళ్ళిన టాప్స్ వెస్ట్రన్ టాప్స్ అట్ల తీసుకొని వచ్చిన మంచిగా ఉన్నాయి
అవున
టూ ఫిఫ్టీ కి రేట్ కూడ తక్కువనే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ అట్ల
అవున
హు ఇంకా మీ సైడ్ వర్షం వచ్చింద అండి
లేదండి రాలే
రాలేద
ఆ
రాలేద
రాలే అండి.
ఆహా మా సైట్ కూడ వస్తదేమో అట్లానే ఉంది చల్లగాలి నడుస్తుండే పొద్దున్న వరకు మా అక్క వాళ్ళ దగ్గరనే పండుకుంట ఇంటికి వెళ్తే మా తమ్ముడు కూడ లేకుండా అప్పుడే పనికి వెళ్ళిండు అంట
ఆ
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్న బోరు కొడతంది
ఫోన్ లేద చూడడానికి
ఉందండి ఎంతసేపు అంని ఫోన్
చూడాలి ఏమన పని ఉంటే చేసుకోవాలి ఇగ
అన్నం చేసిన ఇంకా మమ్మీ కూర చేస్తుది ఏమో ఏమి కూర చేస్తుందో మార్కెట్కి వెళ్ళి వచ్చింది అయితే ఫుల్ కూరగాయలు
ఆ
ఉ ఇంకా ఎట్లా అవుతుదో
ఇంకా ఏమనా స్టోరీ ఉంటే చెప్పండి కదా,
స్టోరీస్ ఆమ్ ఏమున్నాడంటే ఏం, ఇప్పుడు మా అత్త కొడుకు పెళ్ళి అయిందండి,
హుమ్,
ఆయనకి ఇప్పుడు మా దాంట్లో ఫస్ట్ బులావా అని అంటారు కదా, ఫస్ట్ టైమ్ పెళ్లంటే అది మా అమ్మమ్మ ఇంటి సైడే తెలుసా.
ఆ ఇటీ సైడస్తు మరి
ఆ
ఇక్కడే వస్తారా వింటున్నా,
ఆ అవును అవును ఇక్కడనే వస్తారు అంట మా ఏమంట, అత్తయ్య వాళ్ళ పెద్ద కొడుకు చెప్పి, వాళ్ళ ఇద్దరు మాట్లాడతారు హస్బెండ్ వైఫ్ ఎవ్వరికి కూడా తెలియదు వాళ్ళు మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు తెలుసా,
ఆ,
హ మంచిగా చూసుకుంటారు వీల్లె ఉన్నారు. అయ్యో మా, పెద్ద పెద్ద నాన్న వాళ్ళ కొడుకు అయితే మొత్తం తాగి ఎట్లలను చేస్తాడట తెలుసా,
హుమ్,
ఏమో ఏమో ఇట్లా చేస్తార ఏమో, హ
ఇంకా చెప్పు,
మీరు కూడాడనా, చెప్పండి కదా,
నేను ఇలా రెండు డ్రెస్సెస్ కొన్నా అండి మంచిది ఉన్నాది వెస్ట అనే కొన్నాను రెండు కూడా,
హుమ్,
కలర్ కూడా బాగుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తానుని చూస్తుంది.
ఇప్పుడు ట్రై చేస్తారా,
ఆ తర్వాదు చేస్తారు.
ఉహ,
సరే అండి నేను తర్వాత చేస్తా నాకు ఒక కాల్ వస్తుంది.
సరే అండి,
తె ఆఫ కట్కటం.